హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది
ఆ నమస్కరమ్మండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి
తిన్నరా
ఆ తిన్నా
డల్ డల్గా మాట్లాడుతున్నారు ఎవరో గొట్టినటు
ఏం లేదండి
ఉహూ అలా మాట్లాడుతున్నారా అని మీరు ఈ మధ్యలో ఏదన్న సినిమాలు చూసారా
ఆ మొన్న జో సినిమాచూసా
జో
తమిళ్ మూవీ ఆ తమిళ్ మూవీ
ఏంటిదండి స్టోరీ నేను చూడలేదది
ఫస్ట్ అది కాలేజ్లో హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారండి
ఆ
లవ్ చేస్తున్న అది తర్వాత ఫ్రెండ్స్ అయి లవ్ చేసుకుంటారు ఇంకా
ఆ
ఇంక కాలేజ్లో ఒక అబ్బాయి ఆ అమ్మాయిని కలుస్తాడు
ఆ
అది గొడవైద్ది తర్వాత అది ఇంట్లో తెలిసిద్ది ఇంట్లో తెలిసిద్ది
ఆ
అబ్బాయికి హీరోయి కి ఇంట్లో మాట్లాడమని పిలిచిద్ది హీరోయిన్
ఆ ఆఆఆ ఆ
అప్పుడు వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు వాళ్ళు ఉంటారుగా
ఆ వాళ్ళే గొడవ పెట్టుకుంటనరు అవునవును చూసాను చూసాను ఆ రాత్ర అమ్మాయి చనిపోతది కదా అందులో
ఆ అమ్మాయి చనిపోతది తర్వాత అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళి
మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటడు ఆ మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటే వచ్చింద వచ్చిందేమో అది అర్ధం చేసుకోదు
ఊ
అర్ధం చేస్కోకుండా గొడవ పెట్టుకుంటుంది
ఇంకా కలవరాళ్ళు వేరు వేరుగా ఉంటారు
ఆ
తర్వాత అమ్మాయి వాళ్ళ నాన్న కాలేజీలోకి తీసుకెళ్ళి పరిచయం చేస్తారు అందరికి తర్వాత మెల్లగా అర్థం చేసుకునిద్ది అమ్మాయి
హు
లాస్ట్ లోకి వచ్చేటప్పటికి ఇది ఫస్ట్ అమ్మాయి అబ్బాయితో స్కూల్లో ఫ్రెండ్స్
హు ఆ
అప్పుడు స్కూల్లో గొడవ అయితే అబ్బాయి కాపాడాడు
ఆహా ఆ అదే అమ్మాయి మేకప్ రూమ్లో ఉంటే మేకప్ రూమ్లో ఉంటే అబ్బాయి వచ్చి సడన్గా ఎవరో కామెంట్ చెత్తంటేనో ఏదో చేస్తాంటేనే అబ్బ అమ్మాయిని ఆట పట్టిస్తుంటే వెళ్ళి కాపాడుతాడు అబ్బాయి ఆయన మేకప్ వేసుకొని ఉ డుడు అప్పుడు గుర్తు పట్టదామె ఉమ్ తెలుసండి చూసాను బాగుంటది. కనీ అమ్మాయి చనిపోవడం బాగా బాధ అనిపిస్తది.
బాగు అది సీను కొంచెం ఏడుపు లాగా ఉండేదిత బాగనే ఉండిద్ది అది.
అవునవును బాగుంటది గుడా సినిమా గుడ చాలా అంటే
ఉమ్
అంత ఆ ఆళ్ళ ఇంట్లో వాళ్ళు గుడ అబర్ధం చేసుకుంటరు, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుడా. అబ్బాయిని ఏంటిదంటే ఆ ఆ అబ్బాయి ఏమనడు వాళ్ళన్ న్నో ఎవరో వాళ్ళ నాన్నో కొడుతార్రయనను, కొటితే అబ్బాయే వాళ్ళ నాన్నను కొట్ ట్టారని చెప్తారు అమ్మాయి ముంగట, అప్పుడు ఇగ అమ్మాయికి ఆ అపార్థం చేసుకుంటది, అమ్మాయి ఒక మాట గుడా ఆయననడగదు అడగకుండా అపార్థం ఆ నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుండి, నువ్వు వద్ దు మా నాన్ననే రెస్ ఆ మా నాన్ననే నువ్వు మర్యాదగా చూసుకోలేదు. ఆయన కొట్టినా గుడా నువ్వు పడి ఉండాల్సినోనివి, నువ్వు ఆయన కొట్టి కాలీ అని అని అరిచి ఎళ్ళిపో నువ్ ఇక్కడి నుండి అని అంటది, రాత్రి సూ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటది అదే గదా
అదే అండి
ఆ బాగుంటది సినిమా మీరు సీరియల్ చూస్తరా అండి?
ఉహు
చూడరా, ఈ సినిమా చూసారా?
మ్మ్ అది ల్యాప్టాప్ లో ఎక్కించినప్పుడు చూసా.
అవునా
ఇంకోటి చూసా అండి క్యాల్బో అని.
క్యాల్బో అంటే సినిమా పేరా?
ఆ
సీనిమా పేరా అండి? ఉహు అహా కల్ప్
ఉమ్
కట్టు ఆ అదేంటిదండి మరి సినిమా స్టోరి? కథ ఏంటి?
అది ఫస్ట్ హీరో అది డాల్ఫిన్ దాంట్లో అది కూడా బాగనే ఉండేది, ఫస్ట్ హీరో కనిపిస్తాడు.
ఆ
అంటే ఆళ్ళ సిస్టర్ తెలిసినోళ్ళు ఆళ్ళు
మ్మ్ మ్మ్
తర్వాత అది ఏదో పెట్టు పోతే ఈ అబ్బాయిని కాపాడమని పిలిస్తే డబ్బులు తీసుకుంటాడు, కా కాపాడి
ఆహ తీసుకుంటాడా?
మ్మ్ డబ్బులు తీసుకుంట తర్వాత అలా అల చేసి లవ్ చేస్తాడు ఆ అమ్మాయి
ఆ అన్ని లవ్లే సినిమా ప్రతి ఒక్కటి లవ్వే చెప్పండి ఆ
తర్వాత
ఇంకా తర్వాతకి ఏమైతది అండి
అల్ నాన్న పోలీస్
ఆ
మొ ఆల్ నాన్న పెద్ద సైకో
ఆ అంటే సైకో అంటే ఊకి ఊక అనుమనం సైకో అంటే
సైకో అంటే ఇప్పుడు లాస్ట్లో అమ్మాయిని ఆల్నాన్న వల్లే చనిపోయిద్ది
అయ్యో అంత ఘోరంగ చనిపోయి అంత టార్ ఆ అమ్మాయిని
ఆ
అమ్మో
తర్వాత హీరో లేదా వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి
మ్మ్ ఆ
హీరో లేదు టూరిస్ట్లని విజిట్ చేస్తాడు చూపిస్తాడు
ఆ
తర్వాత అది వల్ల నాన్న ఒప్పుకుంటాడు తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నకి తెలిసిది ఇల్లు తిరుగుతున్నారని
ఆ
తెలిస్తే పోలీస్ స్టేషన్ లోకి పిలిచి వార్నింగ్ అలా ఇప్పించి
హు
వదిలేస్తాడు తర్వాత హీరో హీరోయిన్ లేదు నువు లేకపోతే నేను ఉండను అది ఇది అని వెళ్ళిపోతారు
ఉ
వెళ్ళిపోయేటప్పటికి ఆల్ల నాన్నకి తెలిసి తీసుకొస్తాడు మళ్ళీ అమ్మాయిని
ఆ తీసుకోచ్చి అంటే అమ్మాయిని ప్రేమిస్తుందని తెలిసి తీసుకు అబ్బాయిని ప్రేమిస్తుందని తెలిసి అట్లా డార్ట్ చది పెడతాడ
హు
ఆ తీసుకొచ్చాక ఆ తర్వాతికి ఏం చేస్తడు
తర్వాత ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోంది వాళ్ళ అమ్మాయిని కొడత అలమ్మ హీరోయిన్ ఒకా ఒకటి ఆళ్ల నాన్న ఒక్కడే ఒకటి
ఆ అమ్మాయికి ఎవరు లేర అన్నదమ్ములు అట్ల అమ్మాయి ఒక్క తిన
న ఒక
ఆ ఒకతే కుతరని బాగా గర్భంగా పెంచము ఇట్లా చేసావని కొడతాడు
ఆహా అది ఉండదండి అది లేదు
ఆ కానీ ఇంగ ఆయనకు మెంటలు ఆ అంటే నువ్వు తేని వాళ్ళ అమ్మను వాళ్ళ అమ్మను కొడతది అమ్మయి బా
తాత భయపడిపోయి ఒక ఫోన్ చేసిది లాస్ట్ లో ఆ అబ్బాయికి ఇలా నేను చనిపోతున్నా నాకు టార్చర్ అది ఇది అని
మ్
అమ్మాయి ఇంక్
సూసైడ్ లెటర్ రాస్తదా ఆహా సూసైడ్ లెటర్ రాస్తదా
ఆ ఆహా రాయదు అనుకుంటను సూసైడ్ లెటర్ రాయదు ఫోన్ చేసిద్దిగా దానికి ముందుల ఫోన్ చేసిద్ది
ఆ ఎవరికి ఫోన్ చేసి
తర్వాత అమ్మాయి హీరోకి
ఆ చేసి
చనిపోయే ముందు హీరోయకి ఇలా ఇలా చెప్పిద్ది
మ్ ఇట్ చేసాడు మా అమ్మను కొట్టాడు అది ఇదనా
మ్ హీరో లేదు ముస్లింమ్ అమ్ హీరోయిన్ లేదు ముస్లిం అమ్మాయి
ఆ అయితే
లాస్ట్ లో ఆ అబ్బాయి
మ్
వాళ్ళ ఇంటికెళ్ళి ఇది అది గొడవ పెట్టుకుంటాడు నీ వల్లే చనిపోయింది ఇది ఆళ్ల నాన్ తో
ఆ
అమ్మాయి ఇది తీసుకెళ్తారు కర్మ కర ఇది పూడ్చడానికి
మ్
అక్కడికి వాళ్ళ అమ్మ ఆళ్ల నాన్నతో మాట్లాడతడు నా జీవితంలోనే ఈ అమ్మ ఎ ఇలాంటి అమ్మాయిని చూడలేదు
మ్
అది అధ్ చవ్ చదువుతాడు
ఆ అంటే ఇగ అబ్ అబ్బాయి ప్రేమ తట్టుకోలేక అమ్మాయి చనిపోయిందని అట్లా తట్టుకోలేక వచ్చి వాళ్ళతోటి వాళ్ళ అమ్మ నాన్న తోటి గొడవ పెట్టుకొని
మ్
నీ వల్లే నీ వల్లే చనిపోయింద అని చెప్తాడు
అ చెబుతాడు
మ్ అంతేనా ఇ సినిమల్ స్టోరీ
ఆ బాగానే ఉండేదండి స్టోరీ
మ్ మంచిగున్నదండి నేను కూడా చూడాలి సినిమా
యూట్యూబ్ లో ట్రయ ట్రయల్ చూడండి అర్థం అయిపోయిది మీకు
ఆ చూస్తాను ఖచ్చితంగా మీరు చెప్పారు కదా
హ్మ్
నేను కూడా ఒకసారి చూస్తాను వేరే పని ఇత్తాను మంచిగ ఉండాలి సరే అండి మరి అ సరే అండి